హాయ్
హలో గోవర్ధని
ఆ ఇంగో ఇలాగే మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం సిక్స్ టాపిక్స్ లో ఏ టాపిక్ మాట్లాడుకుందాం
నీ ఇష్టం చెప్పు
ఆహారం గురించి మాట్లాడుకుందాం
ఓకే
నీకి నీకు ఏమంటే ఇష్టం ఆహారంలో
ఎట్లు ఆహారంలో అంటే ఫ్రూట్స్ లోనా లేకపోతే
ఫ్రూట్సు ఆ ఏ ఐనా పర్లే
ఆ నాకు సపోటా అంటే ఇష్టం ఫ్రూట్స్ అయితే
ఓకే
మ్యాంగో
మ్యాంగో
ఉమ్
నెక్స్ట్
నెక్స్ట్ వచ్చి బనానా
ఏ అ ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడకూడదు
ఓకే నెక్స్ట్ తర్వాత వచ్చి అరటిపండు
అంటే కూరలు
కూరల్లోనా
ఆ నాన్ వెజ్ ఇష్టమా వెజిటేబుల్ ఇష్టమా
నాకు వెజిటేబులే ఇష్టం నాన్ వెజ్ కంటే
ఏ ఎందుకని
నాకు ఎందుకంటే దాంట్లోనే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి
ఆ
నా అదే మంచిది కాబట్టి హెల్త్కి నాన్ వెజ్కి అదే శా మాంసాహారం కంటే శాకాహారమే మంచిది కాబట్టి
ఓకే
ఉమ్
ఇంకా ఫ్రూట్స్ ఎందుకు నీ ఇష్టం ఫ్రూట్స్ లో ఫ్రూట్స్ తినటం వల్ల ఆ యూజ్ ఏంటి అంటే ఉపయోగాలు
ఫ్రూస్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కదా హ్మ్మ్ అంటే ఇప్పుడు దానిమ్మ తిన్నాం అనుకో మన ఒంట్లో బ్లడ్ లేనప్పుడు దానమ్మ తింటే మంచిది కదా బనానా అది అరటి పండు తినడం వల్ల మనం ఏదైనా అరటి పళ్ళు తినడం వల్ల ఎనర్జీ వస్తుంది బాగా బాగా వీక్గా ఉన్నప్పుడు ఐ మీన్ నీరసంగా ఉన్నప్పుడు అరటి పండు తింటే ఆ రోజంతా కొంచెం ఎనర్జిక్గా ఉంట